గుడ్ ఈవినింగ్ అండి
హలో గుడ్ ఈవినింగ్
హలో అండి గుడ్ ఈవినింగ్ బా
ఏం చేస్తున్నారు బాగున్న మీరు బాగున్నారా
బాగున్నామండి ఇంట్లో వాళ్ళు చుట్టాలు అందరు బాగున్నారా
బావున్నారా మీ సైడ్
మా సైడ్ గూడ అందరు బాగున్నారండి
అవునా మీ ఫేవరెట్ ఫెస్టివల్ ఏంది అండి
నా ఫేవరట్ ఫెస్టివల్ మేము క్రిస్టియన్స్ కాబట్టి మాకు క్రిస్టియన్ మాకు క్రిస్టమస్ అంటేనే ఫేవరెట్ అండి ఇట్లా హిందూ మతంలో దాంట్లో అంటే దేవుని పుట్టినరోజండి
అవును ఐ నో
అందరికీ చెప్పడం ఆ దేవుడు మన కోసం బుట్టి ఉండవు మళ్ళా మన కోసం చనిపోయాడు దేవుడు మన కోసం బాగా చేస్తాడు ఇట్లా ఈ విషయాల మనం చెప్పడం అట్లా అట్లా దాని గురించి ప్రచురించి పడంగ ఆ రోజు జరుగుతాద అండి అంతక ముందు రోజు నాలుగు రోజులు మంచిగా ఎవరి అందరు ఇంటికి వెళ్ళడం పాటలు పాడి డ్యాన్సులు చేయడం స్నాక్స్ ఏమన్నా తిని రవడం ఇట్లుంటదిండిఒక త్రీ డేస్ ఇగ అందరుచర్చికి రావడం షాపింగ్ చేసుకోవడం పిండి వంటలు చేసుకుంటారు ఇక చుట్టాల వాళ్ళ ఇంటికి వెళ్తారు కొత్తగా పెళైయిన వాళ్ళకి అదే ఫస్ట్ పడుగండి
అవునా ఏం వండుతారు మరి ఆ రోజుస్పెషల్
నాన్ వెజే ఉంటుందండి మా ఇంట్లో ఎక్కువగా చికెన్ వండుకుంటాం మేము ఎవరికి నచ్చిన ఫుడ్ వాలి ఇంకా పిండి వంటలు మురుకులు గారెలు సకినాలు ఇలాంటివి చేసుకుంటారండి అవునండి
మీకు ఏమి ఇష్టం
అంతల్లా అరిసలు ఇష్టంఅండి మురుకులు చాయ్. లో వేసుకొని తినడం అంటే బాగా ఇష్టం ఇష్టంఇక పండగ అయిపోయిన నెక్స్ట్ డే నుండి అయిపోయే వరకు ఛాయలో అదెవేసుకొని తింటాండి నేను
నాకు నేర్పిస్తారమరి
ఏమండి
హలో చక్కిలాలు అరిసలు రెసిపీ
వినిపిస్తలేదండివాయిసు
హలో మీ వాయిస్ బ్రేక్ అయితుంది మేడం
అవునా అండి ఇప్పుడు విని వినిపిస్తుంద అండి
ఉసిగ్నల్స్ ' ఇషుస్ కావచ్చు
అవునండి మేబీ ఇక హాస్టల్ కదండి అట్లానే ఉంటారు వాతావరణం కూడా అంత బాగాలేదు కదండి
ఏ సీజన్ అంటే ఎక్కువ ఇష్టం
ఉనాకా అండి చలికాలం అండి
ఆ ఎందుకు
మరి అంతుండలుఏముండేవి వాతావరణ కూడా మంచిగా చల్లగా ఉంటు ఉంటదిగదండి
అవున
అట్లనే నాకు చలికాలం అంటే బాగానచ్చు తాదండి
ఆ
మీకే సీజన్ అంటే ఇష్టమండి ఎ కాలం అంటే ఇష్టమండి అండి మా అకరా నాక రావండి మీకొస్తే ఎవన్న చెప్పండి వంటల గురించి నేను వింటాను
అవునా నాకైతే అన్ని వస్తాయి అన్ని చేసుకుంటా
అవునా అండి స్వీట్లలో స్వీట్లలో మీకు ఏమి ఇష్టమండి
మళ్ళ అయితేఆబయట దొరుకుతదిగా అదే ఇష్టం
ఫేమస్ అనుకుంటా
ఇంకా చైనైనీస్ ఫుడ్ లో అయితే మంచూరియా ఎగ్ నూడిల్స్ ఫ్రెంచ్ ఫ్రైజ్ అలా
అవునండి కేయప్. సి తిన్నారండి ఎప్పుడైనా బావుంటదా
ఆ తిన్నాం తిన్నాం బాగుంటది ఆ దాంట్లో మ్యారేజ్ కి అండి
ఊర్లల్లో ఏఊరం అవునండి ఊర్లలో ఏ ఊర్లో ఎక్కువ తిరిగ రనండి ఇట్లా వే ఫేమస్ ప్లేసులు ఉంటాయి కదండి ఇట్లా హైదరాబాద్ ఇట్లా సమ్మరు ఇట్లా అప్పుడప్పుడు తిరగనికి వెళ్తాం కదండి
ఆ వెళ్దాం కానీ నేను ఎక్కడ వెళ్ళాను అంట ఆ వెళ్ళాను ఆా వెళ్ళ వెళ్లాను
ఎప్పుడైనా వెళ్లారా అండి
బాగా రష్ ఉంటది కదా
చూసారాండి చార్మినార్
ఆ
ఆ
ఇతే
తిమ్తది కానీ నాకు తెలీదు మా ఫ్యామిలీతో లేల్నీ నపుడు మేము చార్మను కూడా ఎక్కినాము అక్కడ గాజులు కమ్మలు
అవునా ఇప్పుడు రంజాన్ కదా బాగా ఉంటాయి మంచి మంచి మస్తుగుంటాయ్ అన్నట్టు ప్రైస్ కూడా అఫోర్డబుల్ ఉంటది ఇంకా ఇంకా ఏమి ఇష్టం ఎక్కడ వెళ్ళడం ఇష్టం
నాకా అండి ఇట్లా చార్మినారు ఒక్కటే చూసినానండి కేరళ కర్ణాటక ఇట్లా చెన్నై బీచ్ బీచెస్ అంటే ఇష్టం అండి నాకు చాలా
అవునా ఎందకి స్టమ్ గుంటదానా ఇదరు బాగుంటది కదా
అవునండి వాటరు అక్కడ వాతావరణం బాగుంటందండి బీచ్ల దగ్గర వాతావరణం బాగుంటంది బ్రో
ఇంకా
వడ నీళ్ళ సౌండు పక్షి ఉంటే చాలా మం
అంటే ఉమ్ ఉమ్ ఇంక ఏమి ఇష్టం హలో లో హలో
హలో అండి చెప్పండి
లేదు సిగ్నల్ రావట్లేదు
వినిపిస్తుందండి నాకు మీ వాయిసు బానే
నాకు వస్తలేదు మీది
అయ్యో నా వాయిస్ మీకిన్ వినిపిస్తలేదా అండి
ఒక్కొక్కసారి అది బ్రేక్ అయితుంది
అవునా అండి
ఉమ్ మీకు ఫుడ్ లో ఏమి ఇష్టం చైనీస్ ఫుడ్ ఏమి ఇస్తాం మీకు
నాకు ఇట్లా హాట్ ఫుడ్ చైనీస్ ఫుడ్ కంటే స్వీట్స్ ఎక్కువ ఇష్టం అండి
అవునా ఎందుకు పోల
రకరకాల స్వీట్స్ ఉంటాయి కదండి లడ్డుూ స్వీట్లో ఎక్కువ తింటా అండి నాకు
స్వీట్లు కూడా తినద్దు కదా వేట్ ఎక్కువ అయ్ తది
నేనే ఏమంతా వెయిట్ ఉండనండి బాబక్క గ ఉంటా ను
అవునా
అవునండి.
మీకున్నడా చెల్లె, తమ్ముళ్ళు.
తమ్ముడు ఉన్నడండి ఇంటర్ చదువుతాండు మా తమ్ముడు.
హుహ్ అది అస్తదా నీకి
అర్థం కాలేదండి.
మిషిన్ కుట్టడం వస్తదా స్ట్రిచింగ్.
లేదండి ఆ లేదండి లేదు రాద దండి మమ్మీకి వస్తది మా మమ్మీకి.
ఏమిష్టం మీకి? ఎక్కడా వెళ్ళడం చుట్టాల దగ్గరకి మమ్మీ వాళ్ళ సైడా, నాన్న వాళ్ళ సైడా.
అర్థం కాలేదండి.
ఎక్కువ ఎక్కడికి వెళ్తారు మీరు మమ్మీ సైడ్ వాళ్ళ రిలేషన్
మేము ఎక్కువ చెర్చిలకు వెళ్ తమండి మెదక్ ఒకటి ఉంది, బెల్లంపెల్లిలో ఉంది ఒకటి. అర్థం కాలేదండి. కాజిపేట్లో ఒకటి ఉంది, ఇట్లా పెద్ద పెద్ద చెర్చిలకి అట్టి టైం లో ఫ్యామిలీ తో తోని వెళ్ళడం మాకు బాగా ఇష్టం అండి. మా ఫ్యామిలీ అందరం కలిసి అయినా కూడా ఎక్కువ చర్చిలకే వెళ్తామండి. చుట్టాలు అందరూ మమ్మీ వాళ్ళ తరపు డాడి వాళ్ళ తడుపు అందరస్తి చుట్టాలిగా వెళ్ళి అ అక్కడ ఉండి కా కొన్ని కొంతసేపు మాదాట్లో కూడా ప్రేయర్ చేసు కోవడం ఉంటది. పాటలు పాడడం కొంచసేపు అక్కడ చుట్టూ తిరిగి ఫోటోలు
హీ పాస్టర్స్ వాళ్ళే చెప్తారా.
అర్థం కాలేదండి.
పాస్టర్స్ ఉంటరు కదా మీకి చెప్పడానికి లేకపోతే మీరే చెప్తరా. బైబుల్ మీరే చదువుతారా, వాళ్ళు చదివి చెప్తారా.
మనం మనం ఇంట్లో రెగ్యులర్గా చదువుకోవచ్చు అండి. అక్కడికి పోతే సండే సండే పాస్టర్ వాళ్ళు చెప్తరు దాన్ని బట్టి మనం విని రావాలి అవునండి. ఇంకా అండి మరి. మీ దాంట్లో కూడా ఇలానే ఉంటది కదండి బైబుల్ లాగా.
ఆ బైబుల్ సేమే ఉంటది కానీ కొంచెం డిఫరెంట్ అన్నట్టు. మాది ఉర్దూ లో అరబ్బీలో ఉంటది.
అవునా అండి చదవడం వచ్చా అండి మరి మీకు.
ఆ చదవడం వచ్చు నేను ట్యూషన్ కూడా చెప్తా. డైలీ చదవాలి కదా. ఇప్పుడు రంజాన్ అన్నా ఇంకా ఎక్కువనే చదవాలే.
అవునండి చదవాలి. ఉ
ఇంకా అయిపోయిందా పని మొత్తం. హలో హలో అవునండి హలో హలో ఇవాళ బత్త ఇవాళ బాగలే టైమింగ్